హలో
హలో ఆ వినిపిస్తోందా
ఆ వినిపిస్తాంది మీకు వినిపిస్తాందా
ఆ నాకు వినిపిస్తాంది ఏం చేస్తున్నావ్
ఏం లే బట్ ఆఫ్టర్నూన్ లంచ్ కి ఆకుల వస్తున్నా
ఆహా ఏ ఆకు
సిర్రాకు
ఓకే ఉ నేను మమ్మీ వంటకి పెట్టేసి వెళ్తే దాన్ని చూసుకోమనింది. చూసుకుంటా ఉన్న
ఉహు ఏం చేస్తున్నావ్
ఆ టమాట పచ్చడి ఇంకా అంతలోపల ఉహు
ఇక్కడికి పోయేది ఇంట్లోనే ఉండండి అంతా తిరిగేసి అయిపోయింది
ఉ ఉ ఎక్కడ ఎక్కడ వెళ్లావు
ఈమధ్య అంటే కంచికి వెళ్ళేసొచ్చా
ఆహా
ఇంకా అంతే దాని ముందు ఆ రీసెంట్గా కంచికెల్లా అంతే
ఆ నేను ఎప్పటి నుంచో కంచికెళ్ళాలి అనేసి అను కుంటు ఉన్నాం లేదు వెళ్ళలేదు నేనైతే ఇంతవరకు
అవునా
ఉమ్ ఇంతవరకు కంచికెళ్ళలేదు
బాగుంటది టెంపుల్
ఆ
బట్ కొంచం క్లైమేట్ టిల్ చల్లగా అయినాక వెళ్ళడం బెటరేమో నా సజెషన్
ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా బయట అవును
చాలా చాలా ఎక్కువున్నాయి ఉమ్
ఉమ్ ఇక కంచి ఏం ఫేమస్ అక్కడ నాకు తెలిసినంతవరకు కంచీలో ఫేమస్ అమ్మవా అదే అంటే నార్మల్ గా అమ్మవారు టెంపుల్ తర్వాత అదే ఇగ కంచి పట్టు సారీస్ ఇవే ఉంట
ఉమ్ కంచి ఇంకోటి నేను కొత్తగా వినింది ఏంటంటే కంచిలో అమ్మవారు గాల్లో ఉంటారంట కూర్చొని లైక్ కింద ఉండరంట
ఓహో అంటే గాల్లో ఉండడం అంటే
ఫుల్లి ఆ విగ్రహం కూర్చోని ఉండదు లైక్ ఇప్పుడు విగ్రహం కింద నుంచి ఒక పేపర్ గూడా తీయొచ్చు ఇట్లు అట్లా గాల్లో ఉంటారు
ఓకే చేస్తున్నవ్ గదా
ఉమ్ కాని అది అంతగా కనిపించదు పద్మాసనంలో కూర్చొని ఉంటారు శారీతో కవర్ అయిపోయి ఉంటారు
ఆ
ఉమ్
ఓకే ఇన్నిరోజులు నాకు దెలువద్ నాకు ఎవరు చెప్పలేదు నాకు
నేనా
ఉమ్ అక్కడ ఫేమస్ టెంపుల్స్ జూసినవ్ హలో హలో